కా హలో ఆ పిన్ని
ఏం చేస్తున్నావురా అయిందా పని
ఆ అయింది పిన్ని ఏం చేస్తున్నారు
ఏం కూర
ములక్కాయ వండిన ఆ చిట్టిది కూడా అదే చిట్టిది కూడా అదే
పని తీరిందా
ఫోన్ వత్తాంది వేరే
కట్ చేయాలి ఎర్ర బటన్ వతు
అ
ఏమొండుకున్నరు
క్యారెట
క్యారెట్ ఆ
క్యారెట్ ఫ్రై చేసి ఏ ఇంత మంది
ఆ లే అటు పోయిండు రూపాయి రూపాయలు కొన్నాడు
ఆ
అవి పట్టుకొని
అయ్యో ఎటు పోయిండు
పొద్దున వేండు అన్మకొండ ఫోన్ చేయద్దని పోయిండు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తిన్డు హన్మకొండ కొండ పోయిండు
ఆ
ఇడున్నాడు వర్సనుకొని
ఎవలోల్లు
అవునా
అడగలే
హు
తిన్నాం క్యారెట్ కూర వండుకున్నాం తిన్నాం ఏం పెట్టుకున్నాం తిన్ పండుకున్నాం పండుకొని ఐదున్నరకు లేసినాం అన్నం వున్నది కర్రీ
ముసలమే ఏమన్నది పోత అన్నదా
పని ఎక్కువ ఉంటది అన్నది అంట పెద్దమ్మ
పెద్దమ్మ అన్నదంటన
ఆ పని నువ్వ ఎడ చేతవు అని అంటే అంటాను కదా సూత నెల రోజులు పోయి సూత బంద్ అవుతా పని ఎక్కుఉంటే
ఆహాహా
మళ్ళా కాసేపు చుసుడు
ఏం అ ఇప్పుడు ఈ ఆమెకి కూడ అసలు వీళ్ళు చెప్పేదానికన్నా ఒకారి తెలుసుకుంటానే కదా పిన్ని తెలిసేది ఇప్పుడు అయ్యో మళ్ళా తర్వాత మీరు చెప్పిలే నేను పోలేదు అనమాట ఎందుకు
అదే నేన అన్న మరి నెల రోజుల అంటే మొత్తమే రానని చెప్పుగాని మళ్ళా నెల రోజులు పోయి అప్పటికప్పుడే దొరుకద్ద మనుషులుని నేను అన్నా
మళ్ళీ ఆమె కూడ గొప్పపడుతుది కావచ్చు మరి మంద ముందే చెప్పాలి కదామ్మా ఇప్పుడు చెప్పిళ్ళాలని మళ్ళీ అడుగుతుది కావచ్చు అంటది కావచ్చు ఇంకేమంటావ్
అంటే నువ్వు ఎట్లా అంటనవ్ అట నువ్వే అనబడితివి
ఊ
ఊ
సుత్తా సుత్తా
ఆ
ఊ రూములు పెట్టిండట రోజు పొద్దుగాల వచ్చి బాక్స్ పట్టుకోని రా గంటలకు
అదే రోజు రెండు రోజులయినా కూడా కడుక్కోవచ్చు అని అన్నదట
అదే అదే అన్నదాట
రోజు రెండు రూమ్లైనా కడుక్కోవచ్చు రా అని చెప్పిందట
ఉ బాక్స్ పట్టుకొని రా అన్నదట
ఆ అయితే సరే తీ అని అన్న అదే చెప్పింది పొద్దున్నే ఇంకా నైన్ కాకుండా ఇద్దారు ముగ్గురు అచ్చిలు బిడ్డ వాళ్ళకి ఎద్దులు కు రా అద్దులు వద్దు రా అంటే మేడం వచ్చి అద్దమ్మా నేను చెప్పిన పని నువ్వు చేయాలి కాని వాళ్ళు చెప్పిన పని నువ్వు చేయనవసరం లేదు అనీ అన్నదట
గదా అన్నద అని అన్నది నాతోను కూడా అడుగితే నువ్వు రావద్దని వాళ్ళు ఆ పని ఈ పని చెప్తారని నేను అన్న
ఆ
అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ మాట పట్టించుకోవద్దు మేడం చెప్పిన వాళ్ళు వాళ్ళు బండి కావాలని ముసళ్ళదానివి అట్లా ఇట్లా అంటారు మేడంని చెప్పిన పనే చేయాలి నువ్వు అని నేను అన్నా
అనీ అన్నదట మేడం కూడ అన్నదట మేడం కూడా అట్లానే అన్నదట
ఊ ముసలాదానివి నాకు మాకన్నా ముసలాదానివి అంటాడాటా వాళ్ళు
అని అంటడట
ఉ అంటాల్లానీ అంటాంది
ఆహా హా ఏ ఏదైనా ఏదైనా చేసారానీ అనీ చూసుకునేది ఆమె ఆమె ఆలోచించుకొని పోవాలి పిన్ని ఆ
ఐదు వందలు ఇత్తరు ఆ పని చేసి ఆయన వందలు కూడా పెంచుతది
పెంచుతారు బాగా మన పని మంచికుంటే పెంచుతారు గానీ ఈ మరి పెద్దమ్మ ఏమో గట్లా అంటానంట వాళ్ళు అది బాగా పని ఉంటాదనీ
బాబాయ్ అంటాండు గా అర్ష్ బాబాయ్ కూడా అట్లానే అన్నది వచ్చినావు కాని నీకు వీలుండదు ఆ పని బాగా అయితది అని అంటడాటా నచ్చ
ఇగా హాలిడేస్ ఉండవు ఇగ స్కూల్ పోయినప్పుడల్ల రోజు వాల హాలిడేస్ అనేది ఉండదు స అప్పుడే గి మాడల బొమ్మ కలగా మార్కెట్ లో చూసుకున్నాడు అట్లా కూరగాయల అక్కడ చూసుకున్నా నిమ్మళంగా కూర్చొని ఎరుకోవచ్చు అట్లా వేసుకున్నా బెటరు
అట్లా చూస్తానంటే
వద్దు అన్నారా
ఆ పని చెప్తానా గానే బాబాయ్ ఉంటాడు నేను ఎట్లా చెయాలి ఆ అన్నది
ఉహ్ అట్లనా
ఆ షాప్ ముందే నాన్న హరి బాబాయ్ ఉండే
అవున
వాళ్ళ ఏమన్నా అంటాడాని రానున్నది ఎందుకంటే నాకు చెప్పమంటే నేను పోయినా సార్ నుండి చెప్తానా మరి పోతావా పోతావా
అవునా
పోయినసారి అడిగింది మొన్న బ బడి బంద్ అయితది అని ముందర కూడా అడిగింది అయితే రమ్మన్నారు వాళ్లు వేరే టామీఆమె బంద్ అ్య టైమే చెప్పింది ఇవాళ
ఆ ఆహా బందట అనేది ఎక్కడ
ఇక్కడే
ఇక్కడనేనా
ఉ మన ఊరే కాకపోతే వేరే కాడనుంచి వచ్చిండ్రు ఇక్కడనే అంటున్నారులు ఆమెకు పని ఉంది నేను రానంటే అయిపోయే తగ్గది నెక్స్ట్ ఇయర్ అయితే ఇవళన్న చూసుకుంటాను అన్న అది మేడం
అట్లా ఉన్నదా
అట్లానే మొత్తం పోయింది అన్నట్టు
ఉహు గీ ఇప్పుడు మన అక్కడ కోట్ల కూడా చాలా మంది ఎక్కిళ కోట్ల కూడా అటు సైడు వాడ గుళ్ళవాడ సైడు చాలా మంది ఎక్కిళ్లాట విలువలో ఎక్కిచ్చిందంట
ఏ స్కూల్కా
స్కూల్ కాదు కోట్ కోట్
ఉ గదా ఈ మాకు ఏమి ఉండది రా పని తక్కువనే ఉంటది అంత రిస్క్ పని ఏమి ఉండదని నేను అనుకు
కాకపోతే చిన్న పిల్లలు కదా కొంచెం ఏకి ఓరుపు ఉండాలి పొద్దున వేసి పోడు ఏడు గంటలకు అన్న గట్లో వండుకొని పోవాలి ఏడు గంట అలాగే స్కూల్ వన్ వచ్చినప్పుడు ఈ అడ పోయి ఊడ్చకోవాలి పని చేసుకోవాలి
ఒక ఉడ్సుడే ఉంటది ఆమె పిల్లలు బాత్రూమ్ అయిన ఊకే బోరు ఒక ఉడుసుడే ఉంటది పొద్దునోటి చుడు వాళ్ళ సాయంత్రం ఐదున్నర దాకా గున్నర ఎవన్న బాత్రూట ఇట్లాని మన్న ఎక్కిన లేద అని చూస్తుంది అంతే
అంతేనా
తనే
ఏ ఎట్లాగ మీరు ఆహా ఎట్లాగ మీరు స్కూల్కి అడిగిపోతారు కాబట్టి మీకు వెళ్తుంది
అదే వాళ్ళు పొద్దుళ కూర్చుంటాలరా
అంతేనా
పొద్దున్న ఊడిసి వాళ్ళు అన్నం తినేటప్పుడే వాళ్ళ అన్నం తింటేప్పుడే అటో ఇటో బూడ్చుడు తిననళ్ళకి తినబెట్టుడు గదే చేసినం చేసిల్లు చూ అంతసేపు కాళగానే చెట్ల కింద కూర్చొని ముచ్చ చెట్లు పెట్టుకుంటారు వాళ్ళు
అంతేనా
ఎవరైనా వాంపింగ్ చేసుకున్నా ఏదైనా వాష్రూమ్ పోయినా
ఇప్పుడు బాత్రూమ్స్ కూడా వీళ్ళ కడగాలా
ఆ
వాయమ్మలు వీళ్లేనా లేకపోతే వేరేవాళ్ళ?
పని వాళ్ళకే ఉంటది
ఎవరి జోన వాళ్ళకి
ఆ జేసేటోల్లు ఆపాని ఏ పని జేసేటోళ్లకు ఆ పని
అవునా అదే మరి లేదే మరి అన్ని పనులు ఉంటాయా వేరు వేరు
లేదు నలుగురు ఉంటే నలుగురికి నాలుగు పనులు ఉంటయి ఇవ్వి వాళ్ళకే ఆ నలుగురు కదరా, ఒక్కలే కాదు కదా
నలుగురా ఇప్పుడు అన్ల
ఆ ఇంకిద్దరు బాపమ్మను ఇంకో ఆమ కొత్తామాట ఇంకేమో కూడా వచ్చింది అన్నడు పొద్దున్న తాత.
అవునా ఇంకో ముసలామే ఇప్పుడు తాత వాల్ల భార్య కూడా చేత్తదట కదా
ఆ అన్లనే తాత వాళ్ల భార్య, హాలు కాకనే ఇంకిద్దరు కావాలన్నారు.
ఆహాహహా వాళ్ళు కాగనే ఇంకిద్దరు కావాలన్నరా?
అంటేనే అమ్మకు చెప్పంది, ఆ అమ్మ కూడా అంతే.
ఇంతేనా
కో చేసుడు వాళ్ళు కూడా అంతే, ఇద్దరు అంతే కాకపోతే ఆ తాత్ దగా ఎక్కువ డబ్బులు తాతకు పది అమ్మకి ఎంతనో తెలవది అమ్మ ఇగ ఏడు వేలు ఉంటయి మరి
ఆహ ఏడు వేలు ఉంటదా ఇగ ఈమె గుడ పోతాండే పోతంటె పోతాంటె పెంచుతరు కావచ్చు
ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు ఆమ్ కా పది రోజులు, పదిహేను రోజులు పోతే ఐదు వైదలు కూడా ఇస్తుది పెంచుతది
అహ ఐదు వందలు గుడ ఇస్తదంటవ్
రై ఈమె చెప్పే పని ఈమెకు తక్కువనే ఉన్నదట
ఆ
నలుగురు కదా నలుగురు నాలుగురు పనులు నే సాతనైన పనే చెప్తామ్మా నీకు అన్నదట. ఉమ్ నువ్ జేసే పనే నీక్ చెప్ తా అన్నదర నేను చెప్పిన పనే నువ్వు చెయాలే వేరే జె పని చేయద్దు అన్నదట మేడం కూడా ఇగ ఆమె ఇష్టం.
ఇగ ఏదైనా ఆమే ఇష్టం
మళ్ళా మధ్యల నేను అన్న మరి పోతేనో పోతలనన్న పొం లేకుండా వాళ్ళు చెప్పిళ్ళు వీళ్ళు చెప్పిళ్ళు అని అయితే మి ఇప్పుడు బంద్ కద, మధ్యల పోయినాక బంద్ అయితే అప్పటికి దొరకద్దా. అని నేనన్న అంటే అంటే మన స్టార్ట్ అయితేనే వాళ్ళకు పని ఉంటది. ఏమన్నా నాలురోజులు పోయ్ బందయ్యేదా
బంద్ అయ్యేది కాదు ఇగ అది ఎప్పటిక అట్లా చేసుకునేదేనాయే
ఉమ్ నీకు మంచిగ అనిపిస్తే నువ్ పో లేకుంటె మది ఇప్పుడే రా అని చెప్పాల నేను
అహహా
మరి అంతే కదరా.
కదా
ఐదు రోజు పోయినంక రాను అంటే వాళ్ళు ఇంకోలని చూసుకోవద్ద అప్పడిదప్పుడు
సరే విన్నీ
సరే
మద్యలామకే